హలో ఇలా నమస్కారం అండి ఎలా ఉన్నారండి హాలో
పర్లేదండి బాగానేఉన్న నేనైతే బాగానే ఉన్నానండి
ఉమ్
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే ఉన్నాం మీతో మాట్లాడతా
తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరండి
ఆ తిన్నామండి ఏం తిన్నారండి
మేమా అండి అన్నము ఏదో అట్లా కూర వేసుకొని తిన్నామండి పచ్చికారం నూరుకొని మీరండి
అవునా ఆ నేను అంతే అండి సాంబార్ అన్నాం తిన్న తినండి నిన్ను
సాంబార్ అన్నం తిన్నారా అండి
హమ్ అవును అన్నం ఆ అన్నం అంటే అన్నం ఎలా వస్తుందో తెలుసా మీకి
అన్నమా అండి అన్నం వరి ద వరి నుండి వస్తుంది కదండి
ఆ
ఆ అవును అవునండి అది ప్రాసెస్ అనేది పెద్దగా తెలీదండి ఎందుకంటే పంట పొలాలు అంతగా పెద్ద పరిచయం లేదు నాకి
అవునా వరిని పండించడం వరిని పండించే విధానం గురించి తెలుసా మీకి
వరి పండించే విధానం తెలిదండి ఎట్లా చేస్తారు అనేది
మీ మీకు తెలిసినది చెప్పండి
అవి ఏమ గడ్డి ఉంటాది అది నాటుకుంటూ పోతారండి అదిది ఒక్కటే తెలుసు నాకి వాటర్ లో బంక మట్ బంక లాగా ఉంటాది బంక మట్టి లాగా అ ఇందులో పెట్టుకుంటా వెళ్ళిపోతా ఉంటారు
ఆ
ఆ కొద్ది రోజుల తర్వాత దాంట్లో నుండి వరి వస్తది
ఆమ్
ఉమ్ దాని నుంచి మిషన్స్ కి వేస్తే బియ్యం వస్తాయండి అంతే నాకు తెలుసండి
యాక్టువల్గా ఒక రైతు బిడ్డ గా నేను చెప్తాను చూడండి ఇప్పుడు
ఆ చెప్పండి
మొదటగా వరి ధాన్యాన్ని తీసుకొని మొదటగా ఒ ఒక చిన్న స్థలాన్ని దుక్కి చేసు కొని చాలా దుక్కి అంటే ఎలా తెలిసిన ఆ పూర్తి ఓ మామూలుగా ఒక చిన్న ఆ మట్టిగడ్డ కూడా లేకుండా దాన్ని అంతా నీట్గా బురదలాగా చేసేసుకుంటారు.
ఓకే
వాటన్నిటినీ ఆ మట్టిగడ్డలన్నిటినీ తొక్కేసిరైతు అది తోకేసిన్నపుడు మొన్న అంతా ఆ తొక్కుతూ ఒక రెండు రోజులంతా నీళ్లు పెట్టి అదంతా బురదలాగ రెడీ చేసుకొని ఆ తరువాత వరి వరిని ఒక మూటలో వేసి గట్టిగా నానబె గట్టిగా కట్టి కట్టేసి ఆ మూటని ఆ రోజు నీళ్ళు పోస్తారు వాటిని వాటికి తెలిసిన అలా నీళ్లు పోసిన తర్వాత ఏడు నుంచి తొమ్మిది రోజులకి
హు
ఆ అవి చిన్న చిన్న మొలకలుగా వస్తాయి
ఓకే
కెత్తిన వాటిని తీసుకొచ్చి ఆ దుక్కి చేసిన ఒక చిన్న స్థలంలో చల్లుతారు అది ఎందుకంటారా చిన్న స్థలం అనేది అది పైరు కోసం ఆ అది పైరు కొద్దిగా పెరిగి ఒక నెల అట్లా ఒక ఇరవై ఒక్క రోజు నెల అట్లా పెరిగిన తర్వాత దాన్ని తీసుకొని ఆ పొలాలుకి పోయి ఆ పొలాలు కూడా మనం ఇలానే చేసుకుంటాం అంటే ఆ గట్లని చి చెక్ వేసుకొని మొత్తం ఆ మనం ఎక్కడైతే నాటాలనుకుంటాన్నామో అక్కడ కూడా అంతే మట్టిగడ్డలు లేకుండా అంతా లా బురదలాగా అంతా వేసి మడిన మడినాట్లుగా చేసుకుంటాం
ఆహా
చేసుకున్న తర్వాత నాటుతామండి అలా అవునండి వాటి అలా నాటే దాంట్లో మీరు దుక్కి దున్నడము ఆ అవన్నీ మళ్ళీ టాక్టర్లు ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చినాయి కానీ అంతకు ముందు వే ప గానుగా జిల్లేడు ఆకులన్నిటిని తొక్కి
ఆ
ఆ మడిగులో వాటికి సారం కోసము మరియు వివిధ రోగాలు అవి రాకుండా అవి వాటిని అడ్డుకుంటాయి
అవునా అండి
అవునండి అందుకోసం అవన్నీ చేసిన తర్వాత వరి నాటుతారు వరి నాటిన నూట పది నుంచి నూట ఇరవై రోజుల తర్వాత
హు
అంటే రోజు నీళ్లు కంపల్సరీ ఉండలా ఆ వరి మడులలో నీళ్లు కంపల్సరీగా ఉండాల్సిండేదే
అవునా అండి
అందుకే అండి చాలా నీరు తీసుకుంటుంది ఒక ప్రతి ఒక్క వరి బియ్యం గింజ మనం పండించ బియ్యం కిండా ఎన్నో లీటర్ల నీరు తాగింటుందది
అవునండి నేను కూడా చూసినాను వరిమడిలో ఎక్కువ వాటర్ నీటి శాతం ఎక్కువ ఉంటదండి బంక బంకగా నీళ్ళ ఎక్కువగా ఉండడం నేను కూడా గమనించినానండి
ఆ అలా చే అలా రైతు నూట పది నుంచి నూట ఇరవై రోజులు పండించిన తర్వాత
ఆ
ఆ వడ్ల గింజెల్ తయారైతయ్ ఆ వడ్ల గింజల్ని మర మర పెట్టి కోసం మిషన్లకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ వరి పొట్టుని సపరేట్ చేసి బియ్యం గింజలుగా వాటిని సేకరిస్తారు ఆ బియం గింజల్ను సే కరించి రైతు వివిధ రకాలుగా అమ్మిన తర్వాత మనం ఇప్పుడు తినే బియ్యం అదే అన్నం దొరుకుతుంది ఇది సింపుల్ ప్రాసెస్ నేను చెప్పిండేది ఇది మనం వివరించు కుంటూ పోతే ఇది గొప్ప చాలా అద్భుతమైన ప్రాసెస్ గా ఉంటుంది
ఆహ
అవునండి ఇంకా మీకు ఏ ఏ పంటల గురించి తెలుసండి
వరి గోధుమ కూడా సేమ్ అట్లనే ఉంటది కదండి
నిజమే అండి మీరు చెప్పినది నిజమే కరెక్ట్ ఉ ఇంకా
మామిడి తోటలంటే ఒకసారి నాటేస్తే తవ్వి పెద్దగాయితాయి కదండి
అవునండి కరెక్టే మీరు చెప్పినది నిజమే చెట్లకు నీళ్లు పెట్టి ఆ వాటికి ఆ మనం ప్రొటీన్ అంటే శక్తి కోసం ఎరువులను వాడడం హ
ఏమంటే అవి ఫస్ట్ ఆ దవి ఉత్పత్తి అయ్ పెద్దగా అయ్ మనకి ఈ కాయలు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని విన్నానండి
అవునండి నిజమే నిజమే అండి మీరు అనుకున్న నిజమే
అది జామ చెట్ ట్ల అయినా కానీ ఇవి అన్ని అంతేనా అండి
ఏ ఏ ఫ్రూట్ ప్లాంట్ అయినా గానీ ఏ ఫ్రూట్ ట్రీ అయినా కూడా అంతేనండి
అవునండి
ఇప్పుడు మామిడి మొక్కలు అయితే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఇప్పుడున్న మామూలుగా అన్ టు అంటు కట్టిన మొక్కలైతే నాలుగు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలకి పలాలను ఇవ్వడం స్టార్ట్ అయితది
ఓకే అంతకు ముందు పలాలి అంటే కాయల్ని ఇవ్వవన్మాట ఓకే నాలుగైదు సంవత్సరాలు వరకు అవి ఇంకా మనకి ఏమంటారు పెట్టుబడికి సం ఏమి రాదు
ఏమి రాదన్
ఓకే ఆ తర్వాత నుండే మనకి ఏదైనా గాని అమౌంట్ రావడం అయినా గానీ కాయలు రావడం అయినా గానీ
అవునండి నిజం నిజమే అండి మీరు అను కున్నది నిజమే ఆ అలానే ఉంటుంది ప్రాసెస్ అంతా
అవునండి ఈత చెట్ల గురించి మీకేమైనా అవగాహన ఉందా అండి ఈ తకాయలు ఎట్లా వస్తాయి
ఈత చెట్ కూడా అంతె అండి దాదాపు ఈత చెట్లయితే ఈ మామిడి చెట్ల లాగా మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాల అయితే రావు గాని ఈత చెట్ల కాల వ్యవధి అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈత చెట్లు ఒక ఆరేడు సంవత్సరాలకి రావచ్చు ఈతకాయలు ప్రతి వేసవిలోనూ నాకు తెలిసినంత వరకు వేసవే అనుకుంటాం మామిడి పళ్ళు ఈత పళ్ళు వేసవిలోనే వస్తాయి ఆ దాన్నే ఏమంటారంటే వైల్డ్ డేట్స్ అంటారండి ఈత పల్లని అవునండి అంటే ఖర్జు ర్జూరమ్ము ఆ లో వైల్డ్ డేట్ సెంటర్ డేట్ సెంటర్ కదా ఖర్జూరాలని
అవునండి
ఆ అట్లా వైల్ డేట్స్ అంటారంటే అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి తినడాని
అవునండి చాలా బాగుంటాయి అవి అది ఒక సీజన్ లోనే దొరుకుత్ తయి మళ్ళీ మళ్ళీ దొరకవు మనకి
అవునండి వేసావిలో
ఆ ఇంకా నేరేడు పండ్లు అండి
నేరేడు పళ్ళు కూడా అంతే అండి నేరేడు పళ్ళు కూడా ఒక ఇ ఇప్పుడు అంటుకట్టిన మొక్కల అయితే ఒక మూడు నాలుగు సంవత్సరాలకు అయితే వస్తాయి
మ్
ఏ పంట అయినా ఆ పూత రావడం కోసం సరైన ఉష్ణోగ్రతలు అవసరం అండి ఆ ఉష్ణోగ్రత్ తలో ఆ వర్షపాతము లేకపోతే
ఆ
అవి మ్ ఖచ్చితంగా నీకు నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా ఒక కొన్ని కొన్ని సార్లు మనకి ఫలాలను అందించకపోవచ్చు అంటే పూత రాకపోవచ్చు
ఓకే
అవునండి అది అలా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి
ఉ
అలే ఇంకా మీకి ఆ ఇప్పుడు ఆపిల్ గురించి తెలుసు కదా ఆపిల్ జమ్మూ కాశ్ శ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ఆ
చలి ప్రాంతాలలో మాత్రమే దొరుకుతాయండి
అవునండి చలి ప్రాంతాలలో మాత్రమే దొరుకుతాయి
మ్
అది అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు
అవునండి కొన్ని కొన్ని కాయలు కొన్ని వెజిటేబుల్స్ కూరగాయలు కొన్ని ప్రాంతాలలోనే ఫేమస్ అండి అట్లా మ్లే అంటే వా వాతావరణానికి తగ్గట్టు అవి ఆట్ క్కడ మాత్రమే పెరగగలుగుతాయి
నిజమే అండి అద్భుతంగా చెప్పగలిగే చెప్ ప్పారు మీరు నిజంగా అద్భుత అద్భుతంగా చెప్పారు అది ఇంకా సరైన ఉష్ ష్ణోగ్రత వాతావరణ పరిస్థితులు అనేది ఏ పంటకైనా అవసరం అండి అది ఆ ఆ ఉష్ణోగ్రతలు ఆ వాతావరణం మధ్ ధ్యలోనే అవి పెరగగలుగుతాయి అందుకే చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఆపిల్ పెరుగుతాయి
అవునండి
అవునండి
ఈ మామిడి తోటలు అయితే గనే చలి ప్రాంతాలలో చచ్చిపోతాయి కదాండి
అవునండి చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ నీటి శాతం ఉంటుంది కదా
ఆ అది పాపం తట్టుకోలేదు అంత నీటి శాతము
అవునండి ఏ ప్రాంతంలో పెరిగేవి ఆ వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా టాయి అనేది ఒక ఇది
అండి దేనికి తగ్గట్టు అట్లా ఉండాలండి
నిజమే అండి
ఉమ్ అలానే ఉన్నాయి మనం ఒకవేళ పంటలు పెట్టాలనుకున్నా కాని ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతానికి పెట్ ట్టల్లాండి
ఆ
హ
నిజమే అండి మీకు నచ్చిన ఒక పండు పేరు ఏమండి
నాకు ఇష్టమైన పండు సీని పండడి మీకు తెలుస సీనకాయలు
ఆ చి చిని పండ్లు ఎందుకు తెలియదండి చీనీ పండ్ల రసాల రసం అంటే నాకు చాలా ఇష్టం
ఆ అవునండి నాకు ఆ కాయలు అంటే బలే ఇష్టం అండి
ఆ ఆ విటమిన్ సి నాకు నచ్చిన ఫ్రూట్స్ చాలా ఉన్నాయండి
అ
నాకు నచ్చిన ఫ్రూట్స్ చాలా ఉన్నాయి
అవునా అండి
అవునండి
హ
నాకు నచ్చిన ఫ్రూట్స్ చాలా ఉన్నాయి
దాంట్లో ఒకటి చెప్పండి మాకి
నాకు నచ్చిన ఆ ఫ్రూట్ అంటే మ్యాంగోనే చెప్పచ్చు
అవునా అండి మ్యాంగో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటది కదా అండి పులుపు ఉంటాది తీపి ఉంటది
అవునండి
ఉమ్ దాంట్లల్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి సరే అండి మరి
ధన్యవాదాలండి
ఉమ్ ధన్యవాదలండి